ఆ ఏం చేస్తున్నా ఏంటో మీ ఇంట్లో చాలా హడా విడిగా ఉన్నట్టుంది
ఆ అవును అవును అంటే ఎండ పం సేలవులు మొదలైపోయాయి కదా మా పిన్ని వాళ్ళ కొడుకు కూతురు వచ్చారు అదే గోలగోలగా ఉందిగా
సెలవు సెలవులు ఇచ్చారా ఎగ్జామ్స్ అయిపోయా వాళ్ళకి
అయిపోయా అన్నది మరి వచ్చారండి ఇప్పుడు వచ్చాక వాళ్ళని అయిపోయా లేదా అని అడగలేం కదా అయిపోతేనే వస్తారు ఎవరైనా
అంటే టెన్త్ వాళ్ళకయితే ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయిగా మీ పెన్ని వాళ్ళు
వాళ్ళు కొంచెం నాకు తెలిసు ఇంటర్మీడియట్ అనుకుంటా అండి ఆల్రెడీ పిన్ని వాళ్ళ కొడుకి అయిపోయి చాలా రోజులు అవుతుంది ఖాళీగానే ఉన్నాడు సో వాళ్ళే వచ్చారు అది అలర్ట్ చేస్తున్నది ఎవరైనా చుట్టాలు వచ్చారంటే సందడు బేర ఎలా ఉంట
నిజామేండి అందర రస్త అనే బాగుంటది అందరు కలిసి అలా ముచ్చట్లు పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది
హ ఎండాకాలం అంటేనే అష్టచమ్మ క్యారం బోర్డు ఇవన్నీ ఆటలు ఆడుకోవడం
అంతే కదండి మంచిగా మరి మీ పిన్ని వాళ్ళ కొడుకు ఇట్లా ఉచితంగా కంప్యూటర్ అలాంటివి నేర్పిస్తున్నడి కదా వా అవి ఏమి తీసుకోడు అంటాన
ఆ అంటే నేర్చుకుంటాడుంట అండి బట్ వచ్చే నెల నుండి అది మొదలవుతుందని చెప్పాడు సో అప్పటి వరకు కొన్ని రోజులు ఇక్కడ గడుపుదామని వచ్చాడుంతే
అవునా అది ఇస్తారంటా కాని కరెక్ట్గా ఎన్ని నెల ఇస్తారు అనేది అయితే నాకు తెలీదు మీకు కన్నా తెలుసా చెప్పాడా మీ పిన్ని వాళ్ళ కొడుకు
ఇంతకముందు కున్నాను అలాగే మూడు నెలలు ఇస్తా రూ
అవునా మూడు నెలలు అంటే ఫ్రీగా అనా మనకి వాళ్ళు కూడా హాస్టల్ ఇస్తారా లేదా మన మె ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలా
ఆ అంటే అది ఇప్పుడు మనం ఉండే ప్లేస్ ని బట్టి ది మనం పల్లెటూర్లలోనే ఉండి నేర్చుకుంటే రోజు వెళ్ళలి రావడం ఉంటది లేదు పట్టణానికి వెళ్ళి నేర్చుకుంటాం అంటే అక్కడ వాళ్ళు హాస్టల్ కి కూడా డబ్బులు కడతారు మనం అక్క అక్కడ ఉండి నేర్చుకోవచ్చు
ఉ అంటే అన్ని వాళ్ళే ఉచితంగా ఇస్త చారా కంప్యూటర్ కోచింగ్ అయినా హాస్టల్ అయినా అన్ని ఫ్రీగానే అన్నమాట
సరిగ ప్రభుత్వ ప్రభుత్వం పథకం కదా అన్ని ప్రభుత్వమే భరిస్తుంది
ఇదేదో బాగుందండి అయితే నేను కూడా మా ఊర్లో వాళ్ళకి చెప్తాను చాలా మంది ఖాళీగా ఉన్నారు
కేవలం నేర్పించడమే కాదు మూడు నెలలు నేర్పించిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఉద్యోగం కూడా చూపిస్తారు ప్రైవేట్ సంస్థలలో
అవునా ఇది ఇంకా బాగుందండి ఖచ్చితంగా మూడు నెలలు ఇచ్చి తర్వాత వాళ్ళే వ
ఆ మీకు దిన్ గురిన్ ఇంకెక్కువ వివరాలు కావాలంటే ప్రధానమంత్రి కౌశల్య వికాస్ భారత్ యోజన అని సంథింగ్ పిఎంకెవీవై స్కీమ్ ఉంటుంది దాని గురించి ఒకసారి మీరు కూడా తెలుసుకోండి
ఆ అలాగే అండి అంటే దీని గురించి గూగుల్లోగానే అందులో వెతికితే ఇవన్న వస్తదా అండి లేదంటే అంటే ఎవరినైనా అధికారిని కలవాలా
లేదు లేదు అలా ఏం అవసరం లేదండి పిఎంకెవీవై స్కీమ్ అని కొట్టండి మీకు దానికి కావాల్సిన నెంబర్లు అవి అన్నీ కూడా వస్తాయని అనుకుంటాను మరి లేదంటే ఊర్లో ఎక్కడైనా ఇప్పుడు నేర్పించే వాళ్ళు ఉంటారు కదా అక్కడ వెళ్ళి కనుకున్న పట్టణంలో ఉ వాళ్ళ నెంబర్లు ఇస్తారు
అయితే నేను ఒకసారి కనుక్కుంటా అండి అలాగే గూగు లో కూడా మీరు చెప్పారు కదా వెతుకుతున్నది కూడా ఒకసారి ఏదో చెప్పారు కదాండి నాకు వాట్సాప్లో మెసేజ్ చెయండి మీరు
ఆ సరే అంటే ఒకసారి ఒక వాట్సప్ లో మీరు హాయ అని బట్ అండి నేను మీకు దాని గురించి పంపిస్తాను వివరాలు
ఆ అలాగేనండి
ఆ మళ్ళీ ఇదే ఎంటే ఇప్పుడు చాలా మందికి తెలియదు కదా స ఊర్లోనే ఏదో పని చేసుకుంటూ ఉంటారు దీని గురించి తెలిస్తే కొంచెం నేర్చుకొని మంచి ఉద్యోగంలో చేరవచ్చు కదా
ఆ అవునండి మీరు తీసుకున్నా అని చెప్పారు కదండి అంటే మీరు పట్టణాల్లో వండి చేశారా లేకపోతే ఇక్కడ మీ ఇంటి దగ్గర పల్లెటూరులో ఉండి చేశారా
నేను ఇంటి దగ్గర ఉండేలేదండి ప్రతి రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంట ఇట్టల్ వరకు ఇస్తారు నేను ఇక్కడి నుండే బస్కి వెళ్ళి వచ్చేదాన్ని
బస్
ఆ బస్సు సౌకర్యం ఉందండి మా వారితో ప్రతి రోజు బస్సు పొద్దున సాయంత్రం వస్తుంది అదే బస్కి వెళ్ళేదాన్ని వచ్చేదాన్ని కాబట్టి ఏమి ఇబ్బంది కాకపోయేదండి మళ్ళీ అక్కడ క్లాసులు కూడా చాలా బాగా చెప్పేవారు బాగా నేర్చుకున్నాను
అవునా అంటే రోజు ఉదే అన్న తొమ్మిదిటి కంటే మరీ తొమ్ందర కదండి అంత పొద్దున్నే బస్సు వస్తుందా మీ ఊరికి
ఆ అంటే మనం ఉదయాన్నే లేస్తాం కదా అండి పొద్దునాళ్ళు ఆరు గంటలలకు లేచేసి అన్ని పనులు పూర్తి చేసుకుంటాం కాబట్టి నాకు ఎప్పుడు ఇబ్బంది అనిపయలేదు మరి
పొద్దున బస్సు రాదు అంటే పది పదిటికే పదిన్నరకే అలా వస్తుంది దానికోసం అని అడుగుతున్నా
లేదని సదుపాయం చూసుకోవాలి అంటే దగ్గర్లో ఉంటే ఇప్పుడు ఏం కదండి మీకు పదింటికి వచ్చినా కూడా పదింటికి వెళ్ళినా కూడా ఏమనరు
ఆహా అంటే ఏ టైంకి వెళ్ళినా ఏం కాదన్నమాట వాళ్ళు మనకైతే క్లాస్ అయితే చెప్తారు
ఆ అంటే మనం దానిపైన మనం ఇంకా ఎక్కువ శక్తి చూపించాలం నేర్చుకోవాలని వాళ్ళు చెప్ పేరు వాళ్ళు చెప్తారు బట్ మనం వేరే ఇంకా ఎక్కువ ఆసక్తి పెట్టి నేర్చుకుంటే మనమే ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతాం
అవునాయి ఇదేం స్కీమ్ అండి డిడియూవై జీకేవై అను కుంటా ఏదో ఉంటాయి కదండి అది దేనికోసం అండి
అవునవును నేను ఇందాక మర్చిపోయి మీకు పిఎం కేవీవాై అని చెప్పాను అది ల్గా డ్యూ జీ అండి అంట దీంట్లో ఉపాధ్యాయ గ్రామీణ యో జలాను ఉంటుంది
అదే అండి నేను ఇదే విన్నాేను
ఆ నేను మర్చపోయనండి ఇదే అద అనుకోని చెప్పాను మీకు అసలో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను మీరు భలే గుర్తు చేశారు కానీ కొంచెం లేట్ గా గుర్తు చే సరే అంతే
అదే ఇంతసేపు ఆలోచించానండి అది ఇది ఏం స్కీమ్ అబ్బా ఇది కూడా కొంచెం అలాగే ఉంటాయి కదా అని ఆలోచించారు అంటే ఇంకా కొత్తదేదైన చెప్పారే మానే అ
లేదండి అయితే మీకు కూడా దీని గురించి బాగానే నాలెడ్జ్ ఉంది మరి ఎందుకు మీరు తీసుకోలేదు
ఆ అంటే నేను తీస్ తీకోలేదు కాని మా పెద్దక్క ఉంటది తను తీసుకున్నారు తను ఏంటంటే అక్కడ పల్ పట్టణాలో ఉండి తీసుకుంది వాళ్ళే హాస్టల్ అవన్నీ కూడా ఇచ్చారు అని చెప్ చెప్పింది నాకు
నేను తీసుకుంటే డీడీ జీపివై కాదండి అదిే వేర జాగృతి కింద ఉంటుంది సో అందుకోసం
అవునా మా అక్క ఎప్పుడో చెప్పింది నాకు ఇలా తీసుకున్నాన్ నేను అన్ని వాళ్ళే ఇస్తారు అని చెప్పింది
ఆ పుస్తకాలు కూడా వాళ్ళే ఇస్ స్తారు బ్యాగ్ ఇస్తారు బాగుంటుంది వెళ్తే మనం చాలా నేర్చుకోవచ్చు నేర్చుకోవాలన్న ఆసక్తి మనకు ఉండాలి అది
అంతే కదండి వాళ్ళకైతే ఇచ్చారంట పుస్తకాలు బ్యాగు యూని ఫామ్ కూడా ఉండేదంట వాళ్ళకి చ్చ చ్చితంగా యూనిఫమ్ ఏసుకొని వెళ్లే వాళ్ళు అం
ఉమ్ అంటే అందరుూ ఒకే రకంగా కనిపించాలి అేవర
అంతే కదండి ఇప్పుడు మనలాంటి పేదవాళ్ళు కూడా వెళ్తారు అప్పుడు అందులో కలిసిపోవాలంటే
ఉమ్ అందుకే అది మంచి పద్ధతే అండి ఇప్పుడు స్కూళ్లలో అయినా ఎక్కడైనా దానికోసం స మే కదా యనిఫార్మ అనేది పెడ తారు
ఆ నిజమేైనండి ఇక రిచ్ి వాళ్ళు పూర్ వాళ్ళు అందరు కలిసిపోవాలి ఓేలాగా ఉండాలి అనేసి పెడతారు
అలాంటిది ఒకటి పెట్టకపోతే ఏమైత బాగా డబ్ బ్బులు ఉన్న వాళ్ళు మంచి మంచి బట్టలు వేసుకుంటారు డబ్బులు లేని వాళ్ళు చినిపోయినా బట్టలు వేసుకుంటారు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఏదైనా ఫీల్ అవుతారాని ఇట్లా అందరికి ఒకటే డ్రెస్ పెడతారు
ఉమ్ అది పెట్టడం వల్ల ఇప్పుడు స్నేహితులు కూడా మంచి కలిసిపోతున్నారు రిచ్ పూర్ అన్న భేదాలు ఏని చూపించు కోకుండా మంచి కలిసు ఉంటున్నారు
టాది దానివల్ల మంచి విషయం అది
ఆ మీరూ ఇంక ఏం నే తెచ్చుకున్నారండి అదొక్కటేనా ఇంకా వేరే వాటికి దేనికైనా వెళ్ళారా మీరు
స్నేదండి అదొక్కటే నేర్చుకున్నాను దాని వల్లే నాకు కంప్యూటర్ గురించి చాలా విషయాలు తెలుసాయి లేదంటే అంతకుముందు అసలు నాకు ఏ విషయం కూడా తెలిసేది కాదు
అవునా కంప్యూటర్ నేర్చుకోవడం మంచిదెలె అండి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తే కూడా కంప్యూటర్ వర్క్ ఉంటది అంటారు
ఉ కంప్యూటర్ వర్క్ ఉంటది మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ అన్ని కూడా కంప్యూటర్ లోనే పెడుతున్నారు కదా కానీసం నాలెడ్జ్ అనేది అయితే ఉండాలి ఎగ్జామ్ రాయాలి అంటే
నిజమే ఆ కంప్యూటర్లో రాసేటప్పుడు కంగారు పడకుండా రాయాలి అంటే కొంచెమైనా తెలిసి ఉంటేనె మంచిది
ఊను మళ్ళీ ప్రాక్టీస్ గుడా జేయాలి సడన్ గా వెళ్ళి ఎగ్జామ్ లోనే రాస్తామంటే అది గూడా ఇబ్బంది అవుతది ముందు ఒక రెండు మూడు ఎగ్జామ్స్ కి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళాలి
నిజమేనండి డైరెక్ట్ గా అక్కడె ఎళ్ళి రాస్ త్తే కంగారులో ఏం చేస్తున్నామో గూడా అర్దం కాదు దాని వల్ల మార్కులు కూడా తక్కువ వస్తాయి మనకి
ఉ మరి మీరు నేర్చుకోరా అండి మీకు ఎప్పుడు మీ అక్క ఎళ్ళింది కదా మీరు గూడా ఎళ్ళి నేర్చుకోవాలని మీకు అనిపియ్యలేద
అనిపిచ్చిందండి కాకపోతే ఇప్పుడు ఆ స్కీమ్ ఉందో లేదో నాకు అంత క్లియర్ గా తెలీదు అందు కోసమనె వెళ్ళలేదు నేను
ఆ ఉందండి ఇప్పటికి గూడా ఉంది మొన్న మా వేరే ఫ్రెండ్ వాళ్ళ చెల్లి ఉం ఉంటే వెళ్ళింది సో దానివల్ల నాకు తెలుసు ఆల్రెడీ ఇప్పటికి కూడా జరుగుతుంది అది
అవునా అంటే మా అక్క ఎప్పుడో ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అలా దీసుకుంది అది ఉందో లేదో మళ్ళీ ఎందుకులే అనేసి నేను ఎవరిని అడగలేదు అడిగి తెలుసుకోవాల్సింది అసలు
ఉ అంటే ప్రభుత్వ పథకాలు కదా అండి ఖచ్చితంగా ఉంటాయి అలా ఆ వేయడం అనేది చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది
అవును నిజమే గానీ వెళ్ళాలి ఇగ ఇప్పుడు మీరు చెప్పారు కదా ఒకసారి అన్నీ కనుక్కొని నేను కూడా వెళ్తాను
ఉ కనుక్కోండి మళ్ళీ మీ ఊర్లో గూడా చాలా మందికి దీని గురించి తెలిసి ఉండదు వీళైతే అందరికి చెప్ చెప్పడానికి ప్రయత్నించండి
ఆ చెప్తాను చాలా మంది ఉన్నారు అమ్ అమ్మాయిలే చదువుకొని ఖాళీ ఉన్న వాళ్ళు వాళ్ళకి చెప్తే వాళ్ళు గుడా యూజ్ చేసుకుంటారు గదా దీన్ని
ఉమ్ కేవలం అమ్మాయిలకే కాదు అ అబ్బాయిలకైనా ఒకవేళ మీ అన్నయ్యలు తమ్ముళ్లు ఎవరైనా ఉన్న వాళ్ళకి గూడా చెప్పండి
ఆ అంటే అందరికి కలిపి ఒకటే దగ్గర చెప్తారా క్లాసెస్
ఆ ఆ అందరికి కలిసి ఒకటే దగ్గర జెప్ నేను చెప్పాను కదా మీకు ఇంకేమన్నా టల్స్ కావాలంటే గూగుల్లో వెళ్ళి ఒకసారి చూడండి మీకు ఇంకా దానిపైన ఒక అవగాహన వస్తుంది
అలాగే అండి వెతుకుతాను నేను సరే మరి ఉంటాను
సరేమరి వెతుకండి బాయ్